కేత్నగారు ఏం ఇంజస్ అండి
ఆ చెప్పండి
ఏం చేస్తున్నారండి పాలు దగ్గరండి
నేను నోట్స్ రాస్తున్నానండి
నోట్స్ రాస్తున్నండి ఈ రోజు హాలిడే నండి రంజాన్ కదా
ఆ ఈ రోజు రంజాన్ అండి మీకు తెలిసిన రంజాన్ కోసం మాకు చెప్పండి
నాకు అంత పెద్ద తెలీదుండి మేము హిందూస్ అండి రంజాన్ గురించి అంత తెలీదు కాకపోతే
ప్రతి రిలీజియన్ కోసం తెలుసుకోవాలండి మనం
తెలుసుకోవాలి గాని అంత తెలిదుండి ప్రాముఖ్యత
ఆ మీ ఊర్లో రంజాన్ ఎలా సెలబ్రేట్ చేస్తారండి
అసలు నాకు తెలియదండి మా ఇంటి సైడ్ అసలు ముస్లిమ్స్ కూడా లేరు కాకపోతే పాస్టింగ్ అది ఉంటారని తెలుసు మార్నింగ్ అదే సూర్యోదయం అవ్వక ముందు అదే వెలిగు రాక ముందు తినేస్త
ఇఫ్తార్ చేస్తారండి
ఆ ఇర్దార మళ ఈవనింగ్ చంద్రుడుచ్చకు చూసా అడు మళ్లీ తింటారు అది కూడా తెలుసు ఒక వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ అలా చేస్తారండి
ఆ ఫార్టీ డేస్ అండి ఇయర్ వచ్చింది ఫార్టీ డేస్ వచ్చిందండి
ఇయర్ ఫార్టీ డేస్ అండి తర్వాత హలీమూడ్ పా ఫేమస్ రంజాన్ లో స్పెషల్
రంజాన్ స్పెషల్ హలీం అండి మీరు మీకు చికెన్ హలీం అంటే ఇష్టమండి మటన్ హలీమంటే ఇష్టమండి
అసలు నేనే ఏం తెలియదండి కనీ టేస్ చేద్దాం అనుకున్నా ఈసారి కుదరలేదు
ఆ మీరు చికెన్ హలీం ఎలా ఉంటారు బాగుంటది అనుకుంటున్నారా మటన్ హలీం బాగుంటది అనుకున్నారా
మటన్ హలీం అండి ఉహ మీరు తిన్నారా అండి ఎప్పుడైనా
నేను ఒకసారి టేస్ట్ చేసానండి అది ఏదో ఆ క్రీమీ స్ట్రక్చర్ల ఉందండి నచ్చలేదు నాకు అందుకే దాన్ని
ఆ
కొంచెం స్పైసీగా మసాలా ఫ్లేవర్స్ బాగా ఎక్కువ ఉన్నాయండి
ఆహా
ఒంగుమక మరి అది జంతువు కింద ఉన్నప్పుడు మనం తినేటప్పుడు క్రీమీ స్ట్రక్చర్ త ఉంటే బాగోదు కదండి తిన్నప్పుడు వాంత వస్తుందండి మనకి
ఓకే ఆ మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారండి
ఆ ఉన్నారండి ముస్లిం ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఉందండి
ఏమేమని పంపించారా వీటికి
మా ఇంటికి ఏం రాలేదండి లాంగ్ డిస్టెన్స్ కదండి
ఉ మితాత మితా మితాత తెలిసిన ముస్లిం ఫ్రెండ్స్ పంపించేవాడు కదండి
ఆ అతను ముసలివారు అయిపోయారండి
ఆహా
నే పంపించలేదండి కానీ గీర్ మీకు ఇష్టమనా మీకు గీర్ అంటే ఇష్టమా
కేర్ ఇష్టమేనండి
ఆ దాని ప్రాసెస్ చెప్పండి ఒకసారి మాకు
తెలిదండి మీరు చెప్పండి నేను వింటాను సేమయాలాగే కదండి సేమయాలాగే సన్న సేమ్యాలు ఎత్తారు
ఆ అందులో మనం కొంచెం బటర్ మిల్క్ గీ తీసుకుంటా అండి ఆల్మండ్స్ డ్రై ఫ్రూట్స్
ఆ
ఇంకా మనం తీసుకునేది ఇంకా డేట్స్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద ప్రోటీన్స్ కింద కట్ చేసి వాని మిక్స్ చేస్తామండి షుగర్ హనీ
ఆ
ఇవి అన్నీ వేసి ప్రిపేర్ చేస్తామండి అందులో అది ఎక్కువగా ముస్లిం సెలబ్రేట్ చేసుకుంటారండి హిందుస్లో దాన్ని సేమియా అంటారండి
హ ఆ
మీరు ఒకసారి సేమియా ప్రాసెస్ చెప్పండి మాకు
సేమియా ప్రాసెస్ అండి ఆ చెప్తున్నాను అండి
గో టు శ్రావణి కిచెన్
గో టు శ్రావణి కిచెన్ వెళ్తున్నాండి ఇప్పుడు శ్యావణి కిచెన్ కి ఫస్ట్ అండి సేమియ సగ్గుబియ్య నానబెట్టుకోవాలండి ఫస్ట్ చిన్నయనా పెద్దయ్యానా మీ ఇష్టం అండి తర్వాత ఒక పక్క పాల్ ని బాయిల్ చేసుకోవాలి అండి
ఉ
చేసుకున్నాక సేమియాలు పక్కన అవ ఫస్ట్ సేమియాలని కొంచెం నెయ్యేసి ఎక్క్కోవాలి లైట్గా
అంటే బా అంత క్లియర్ గా చెప్తున్నారు
అలాగే మరి వంట అంటే అలాగే చెయాలండి యూట్యూబ్ ఛానల్ వా ఎలా చెప్తారు అలాగా
ఆ మీరు చెప్పండి ప్రాసెస్
సేమియాల్ని లైట్ గా ఎప్పుకున్నాక డ్రై ఫ్రూట్స్ ని కూడా ఎప్పుకోవాలండి బాదం బాదం కాజు పిస్తా ఏముంటాయి ఏపుకొని తర్వాత ఏ తూనిగా అయితే బాగా డ్రై ఫ్రూట్స్ ని ఎప్పుకున్నాక సేమియాను కూడా రైట్ గా ఎప్పుకోవాలండి ఏపుకున్నాక ఓ పక్కన ఎసరు పెట్టుకొని ఆ ఎసరులో సేమియాలు సకుబియ్యం ఉడకపెట్టాలండి ఎందుకంటే సేమియాలు కొంచెం ఉడకడక టైం పడుతు కదండి కుక్ అవడాకి పాలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయని ముందు వాటర్ లో బాయిల్ చేసుకోవాలండి అప్పుడు సేమి సేమియాలో సగ్గుబియ్యం కుక్ అయ్యాక అందులో యాలక్కాయ్ పొడి కూడా వెేయ్యాలండి ఏ ఏసక అదే ఫంచద పంచదార కొలతలతో పంచదార వేసి అప్పుడు యాలక్కయల పొడి కూడా ఎయ్యాలాండి సేమియాలు కుక్ అయ్యాక పంచదార అయ్యాలండి ముందు పంచదారా యితే సేమ్ వేలు కుక్ అవండి తర్వాత అప్పుడు సేమియాలు కూడా కు వేగా పంచదారు కూడా వేసాక యాలక్కయలు పోడు పాలు వేసి కొంతసేపు బాయిల్ అవ్వాలండి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఎతే సేమీయా రెడీ అండి
మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేశారండి
చేశాను గానీ మా అమ్మ హెల్ప్ తో చేసానండి
ఓకే అండి
అందట్లో నేను చేయలేదండి
మీకు ఆల్ టైమ్ డిష్ ఆర్ ఫేవరెట్
ఆ స్వీట్ అండి స్వీట్ అయితే బొబ్బట్లు మీరు ఎప్పుడైనా ట్రై చేసేర బొబ్బట్లు బొబ్బట్లు అండి
బొబ్బట్లు
మీరు ఎప్పుడైనా ట్రై చేసారండి
మీ ఊర్లో ఫేమస్ స్పాట్ ఆఫ్ బొబ్బట్లు చెప్పండి లైక్ ప్లేస్ అండి
సాయిరాం స్పీడ్స్ లో బాగుంటాయండి బోబ్బట్లు హై లైట్ అసలు
హూ మీర ఎప్పుడు మా ఊర్లో ఆ బెస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్న బొబ్బట్లు అయితే మండపేట స్వీట్స్ ఏండి ఈస్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి పెద్ద మా ప్ర మా ఒక్క విలేజ్ ఏజెకి
ఉ
సో అది బాగా ప్రిపేర్ చేస్తారండి ఫుల్ గీ ఉంటదండి దాంట్లో
ఆ
మనం ఈజీ టు ఎవరికైనా ఫంక్షన్స్ కి, మ్యారేజెస్ కి ఇవ్వాలి అంటే, ఆ బాగా యూజస్ చేస్తామండి దాంట్లో.
మ్
సో మీకు మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు, మీరు ఏ స్వీట్ తిన్నారండి.
మేమైతే ఎక్కువ స్వీట్లు కాదాండి, పానీపూరి తినేవాళ్ళు.
పానీ పూరి తిన్నారా? మీకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారండి?
లే రండి ఎవరు.
తస్మితాని ఒక అమ్మాయింది. ఉండు మే
ఆ మర్చిపోయినానండి తస్లిమా అని ఒక అమ్మాయి ఉండేదండి.
తస్మిత మీకు ఏమిచ్చ మీకు ఎప్పుడైనా ఇచ్చిందాండి?
ఏమి ఇవ్వలేదండి. వాళ్ళు దూరంగా ఉండేవారండి.
వాళ్ళు దూరంగా ఉండేవారండి.
ఆ బైర పెండ పడులు ఉంటారండి, మేము పెండ పడులో ఉంటాం. తను ఒకసారి తన బర్తడేకి వెళ్ళాను అప్పుడు మాత్రం చాలా బాగా పెట్టారండి. అసలు ముస్లిమ్స్ అంటే నార్మల్గా ఇదే కీరు బిర్యానీ మటన్ అవి బా ఎక్కువ కదండి.
ఏ దేవుడైనా ఏ పండుగ అయినా ఒకటే అండి. సెలబ్రేట్ చేసుకునేది డిఫె డిఫరెంట్ రిలేషన్స్ అని చెప్తుంది గానీ డిఫరెంట్ ఆ అందరూ అనేది ఒకటే అనే మనమ్మాలండి.
అవునండి.
ఆ మీరు ఈ ఈద్ ముబారక్ కోసం. ఆ ఎవర ఎలా బయట ఎలా మాట్లాడుకుంటున్నారు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనే చెప్తారా మాకు?
అసలు నేను వినలేదండి ఇప్పటి వరకు. హలో!.
చెప్పండి ఆ
ఇంకేంటండి, అయితే మీరు ఎన్ని కాల్స్ చేసారండి.
అలాంటివి మాట్లాడకూడదండి. కాల్ నాట్ నో డీటెయిల్ ఎంటర్ టెన్ డేస్ కాలండి బట్ దట్స్ వై ఐ విల్ పనిష్ యూ అండి.
హ్మ్.
మీరు మాట్లాడిన సందర్భాలు, సందేశాలు కోసం మీరు ఎంజాయ్ చేసే మూమెంట్స్ కోసం.
మ్ హలో! హలో! హలో! హలో! హలో! హలో! హలో! హలో! హలో! హలో! లో హలో
హలో
హలో ఆ సిగ్నల్ లేదండి. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటండి? మీకు ఇష్టమైన స్వీట్ ఏంటండి?
నాకు ఇష్టమైన ఫేవరెట్ గులాబ్ జామ్ జాముూన్.
చెప్పండి గులాబ్జామున్ గురించి ఎలా ప్రిపేర్ చేస్తారు?
మన జాముూన్ ఏంటండి?
అ హలో హలో హలో రంజాన్ ప్రాముఖ్యత తెలుసా మీకు. హలో
అయితేే అతను కొచ్చి బై పి సి ఆమె నేను చేయను.